ఏంది బిజీ అయిపోయావు ఫోన్ చేసినా ఎతట్లేదు ఈ మధ్య
హలో ఆ
ఏంటి బిజీ అయిపోయావు ఫోన్ చేసినా ఎతట్లేదు ఈ మధ్య
అబ్బో అంత సీన్లేదురా ఫోన్ సైలెంట్ లో పడేసి పడుకున్నా ఎప్పుడే లేచి చూసాను చెప్పు విశేషాలు ఏంటి
ఏం విశేషాలు రోజువారు రొటీన్ లైఫ్ కదా కాకపోతే ఈ రోజు వాతావరణం చాలా బాగుంది కదా సో నీతో మాట్లాడి చానా రోజులు అయింది కదా అని గుర్తొచ్చినా అందుకని కాల్ చేసా
అవున్రా నిజమే ఇద్దరం కలిసి మాట్లాడి దాదాపు రెండు నెలలు దాటిపోయింది సమయమే దొరకట్లేదు మనం మాట్లాడుకోవడానికి కదా
అవును అవును అప్పట్లో రోజుకు ఒక పది పదిహేను సార్లు మాట్లాడుకునేటోళ్ళం ఇప్పుడు వారానికి ఒక్కసారి మాట్లాడమే కష్టమైపోతుంది లైఫ్ ఎంత మారిపోయింది కదా
మారడం అంటావేంటి పూర్తిగా మారిపోయింది బాధ్యతలని పనులని దేని టైం దానికే సరిపోతుంది సరేగాని ఈరోజు ఖాళీ నేనా ఫోన్ చేసినా మరి ఇట్లా ఎప్పుడు లేంది
ఈ రోజు వీకెండ్ కదా సో ఆఫ్ ఇచ్చారు అందుకే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని టీ తాగుతూ నీకు ఫోన్ చేసా అక్కడ ఎలా ఉంది మరి వాతావరణం
ఇక్కడ కూడా చాలా బాగుందిరా పొద్దంట నుంచి మేఘాలు పట్టేసిన్నాయి ఎప్పుడు వర్షం పడుతుందా అని వస్తున్న ఆకాశం వైపు ఇలాంటి టై లో వేడి వేడి బజ్జీలు తంటే సూపర్గా ఉంటది కదా
అబ్బా గుర్తు చెయ్యకమ్మా గుర్తుస్తే తినాలనిపిస్తుంది నాకు అసలే ఈ మధ్య బయట ఫుడ్ తినడం తగ్గించామని ఇంట్లో గట్టిగా వాార్నింగ్ ఇస్తున్నారు
అవునా ఎందుకు ఓర్నింగ్ ఇచ్చారు ఏమైంది ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందా
ఏం లేదు గాని ఈ మధ్య కొంచెం బరువు పెరిగా అనిపిస్తుంది శారీరక శ్రమ అస్సలు లేదు కదా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడమే సరిపోతుంది అందుకే ఇక కాస్త డైటింగ్ చేద్దామని నేనే ఫిక్స్ అయిన
మంచి నిర్ణయమే తీసుకున్నావ్ ఆరోగ్యం ముఖ్యం కదా అన్నిటికన్నా కానీ డైటింగ్ అంటే ఆల్ ఆకలితో అలమటించడం కాదని తెలుసుకో మంచిగా పౌష్టికాహారం తీసుకో అలాగే కాస్త వాకింగ్ లేదా రన్నింగ్ లాంటివి చేయడం మొదలు పెట్ సరేనా
నవును రేపటి నుంచి ఖచ్చితంగా పొద్దున్నే లేచి వాకింగ్ వెళ్ళాలని అలారం పెట్టుకుంటున్నా కానీ పొద్దున్న లేవడమే పెద్ద టాస్క్ అయిపోయింది అసలు ఈ మధ్య
హు నీ గురించి నాకు తెలవద ఏంది కాలేజ్ ఉన్న ప్పుడే పదింటి గ్లాస్ ఉంటే తొమ్మిదిన్నర గ్ లేషట్ వాడివి ఇప్పుడు పొద్దున్నే లేస్తా ఉంట అంటే ఎవరు నమ్ముతారు చెప్పు ఎవ్వరు కూడా నమ్మరు.
ఆహా పాత రోజులు గుర్తయ్యాక అసలు అప్పట్లో రోజులు వేరు కదా అసలు ఇలాంటి టెన్షన్ ఉండేవి కాదు హ్యాపీగా ఫ్రెండ్స్ తో తిరగడం. నైట్ ఔట్ చేయడం అదొక గోల్డెన్ పీరియడ్ అసలు మర్చిపోలేమ్
నిజమేరా అప్పుడు మన దగ్గర అసలు డబ్బులు ఎక్కువ ఉండకపోయతే గాని టైం అయితే ఫుల్ ఉండేది ఇప్పుడైతే డబ్బులు ఉంటున్నాయి గానీ టైం ఉండట్లేదు, ప్రశాంతత ఉండట్లేదు రెండు కరువైపోయినాయి మనకి
అవును ఎంత నిజాం చెప్పావు అప్పట్లో ఓకే ఒక బైక్ మీద తిరిగేటోళ్ళం అందరం ఊరంతా తిరిగే వాళ్ళం. జేబు లో వంద రూపాయలు ఉంటే సరిపోయేది ప్రపంచాన్ని గెలిసినంత ఫీలింగ్ ఉండేది అప్పుడైతే
ఇప్పుడైతే ఇవ్వడు మన దగ్గర వంద రూపాయలతోని అప్పుడైతే వంద రూపాయలు ఉంటే సినిమా చూసి హోటల్ కెళ్ళి రాత్రి చాయ్ కూడా వంద రూపాలలోనే తాగేటోల్లం. ఇప్పుడు మన దగ్గర వంద రూపాయలు కాదు గదా ఐదు వందలు ఉన్నా కూడా దేనికి సరిపోవట్లేదు. ఒక మంచి కాఫీ కూడా రావట్లేదనుకో కేఫ్ లో
అంతే కదా కాలంతో పాటు అన్ని మారిపోయినై ద్రవ్యోల్బణం అంటారు కదా దాన్ని సరేగాని ఈ మధ్య ఏమైనా మంచి ఒటిటీలు చూసావ?
అవును ఈ మధ్య ఒక మంచి సస్పెన్సెస్ థ్రిల్లర్ సిరీస్ చూశాను. చాలా బాగుంది కథ కూడా మంచి ఒక క్రిఫంగ్ ఉంది నీకు కూడా కాలిగా ఉంటే చూడు లింక్ కావాలంటే పంపిస్తా.
ఆ పంపించు ఈ వీకెండ్ ఎలాగో ఖాళీనే కదా చూసేస్తాను. నాకు కూడా ఈ మధ్య సస్ప మెన్స్ మిస్రీ కథలు చూడడం బాగా అలవాటు అయిపోయింది.
అలాగే పంపుతా కానీ ఎక్కువసేపైతే స్క్రీన్ చూడగిగా సిరీస్ కంప్లీట్ చేయాలని ఆల్రెడీ ముందే టైర్డ్ అయిపోతున్నా అని చెప్పినావు కదా కొంచెం రెస్ట్ తీసుకో కళ్ళు ఒక ట్వంటీ మినిట్స్ కట్లా దూరాన్ని ఉన్న వస్తువులు చూడు సరేనా
అవును డాక్టర్ గుణ మొన్న కలిసినప్పుడు అదే చెప్పిండు. ప్రతి ఇరవై, ముప్పై నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుండి కళ్ళ దూరం చెప్పి దూరం ఉన్న వస్తువులను చూడమన్నారు అది ఏదో రోల్న్నారు గుర్తులే
మ్ అదే చెప్పిన కదా ట్వంటీ ట్వంటీ రూల్ అంటారు. నేను కూడా దాని గురించి ఎక్కడో విన్నాను అందుకే గుర్తుంది. అయితే నువ్ దాని ఫాలో అయితున్నావు అన్నమాట ఇప్పుడు అంతేనా
మొదట రెండు రోజులు మంచినె చేసాను ఆ తర్వాత మళ్ళీ పనుల బిజిలో మర్చిపోతున్నా. మనకి ఏదైనా రెండు రోజుల అ సార్ ముచ్చటే కదా
అట్లా నిర్లక్ష్యం చేయకురా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఉండాలి. సరేగాని ఇంట్లో వాళ్ళంతా ఎట్లు ఉన్నారు మంచిగా ఉన్నారా అందరు ఆరోగ్యం మంచిగాన్నారా?
అంతా బావున్నారు అందరి క్షేమమే మీ ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు? బావున్నార అందరు?
అందరు సూపర్ రా కాకపోతే ఈ మధ్య మా నాన్నగారికి కొంచెం అలసట ఎక్కువోస్తుంది. అంటే వయసు పైబడుతుంది కదా ఆ మాత్రం సమస్యలు తప్ప ఒక కీళ్ళ నొప్పులని కూడా అంటున్నారు అప్పుడప్పుడు
అవునవును పెద్దవాళ్ళకి నొప్పులు చాలా ఇబ్బందులు పెడతాయి. మంచి డాక్టర్లు చూపించి ఫిజియోథెరపీ లాంటివి ఏమైనా చెయ్యి ఇస్తే బెటర్ ఏమొ అనుకో
చూపిస్తున్నాం రా ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది కాస్త తగ్గింది అన్నారు మొన్న అడిగితే ఇక చూడాలి
సరే ఇంకేంటి మరి విశేషాలు ఈమధ్య ఏమైనా కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నావా ఆఫీస్ వర్క్ కాకుండా
నేర్చుకోవాలని ఉందిరా కానీ టైం మేనేజ్మెంట్టే అస్సలు కుదరట్లేదు ఆన్లైన్ లో కోర్సు లో జాయిన్ అయ్యాను గాని వారం నుండి ఒక్క క్లాస్ కూడా వెనలేకపోతున్నా
నా పరిస్థితి కూడా అంతే ఏదో ఒకటి కొత్తగా జేయాలనిపిస్తుంది కానీ రోజు ముగిసేసరికి తీవ్రమైన అల్చడా వచ్చేస్తుంది బెడ్ ఎప్పుడు ఎక్దామా అని అనిపిస్తుంది
ఆ ఇది నీ ఒక్కని ప్రాబ్లం కాదు మన జనరేషన్ మొత్తానికిన్న ప్రాబ్లం
హ
మెంటల్ స్ట్రెస్ ఎ ఎక్కువైపోతుంది కదా అందుకే వీకెండ్స్ లో ప్రకృతికి దగ్గరగా ఎక్కడికైనా వెళ్ళాలని అనిపిస్తుంది అప్పుడప్పుడు
అవును మనం అందరం కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తే బాగుంటది కదా అసలు చాలా రోజులు అయిపోయింది అందరం కలిసి ప్రయాణం చేసి
అబ్బా చాలా మంచి ఐడియార ఒక రెండు మూడు రోజులు ఎటయిన ప్లాన్ చేద్దాం ఫోన్లను పక్కన పడేసి ప్రశాంతంగా గడపాలి మిగతా ఫ్రెండ్స్ కూడా వస్తే మంచిగా ఉండు మన ఇద్దరం కాకుండా
ఖచ్చితంగా కనుకుంటాను నేనైతే కానీ మనోళ్ల గురించి తెలిసిందే కదా నాన్ వెజిటబుల్ అందరు వస్తా అంటారు తీర డేట్ దగ్గర పడేసరికి ఒక్క ఒక్కొక్క రీజనచెప్పు ఎస్కప్ అయితారు నా కొడుకులు
అది మాత్రం వంద శాంతం నిజం రా మన గ్రూప్ లో ఇప్పటి వరకి మనం వెళ్ళిన ట్రిప్స్ కన్నా క్యాన్సల్ చేసుకున్న ట్రిప్స్ ఎ ఎక్కువున్నాయి కదా
అవును అయినా సరే ఈసారి కొంచెం గట్టిగా పట్టు పట్టుకొని ట్రై చేద్దాం ఎవరయినా రాకపోయినా కనీసం మనమిద్దరమైనా వెళ్దాం ఏమంటావు
ఏయ నేను రెడీనే నువ్వే డేట్ చూసి నీకు ఏ వీకెండ్ విలవ్ తుందో చెప్పు నేను కూడా లీవ్ మేనేజ్మెంట్ చూసుకుంటాను దాన్ని బట్టి
సరే క్యాలెండర్ చూసి నీకు రేపు మిసేజ్ చేస్తాను అన్నటు ఈ మధ్య నా నువు పుస్తకాలు చదవడం పూర్తిగా ఆపేశావ ఆ పాత రోజుల్లో అయితే మంచి లైబ్రరీ మెయింటైన్ చేసేవాడిని కదా
నీ వాయిస్ బ్రేక్ అయితాంది
అదే ఒకప్పుడు బుక్లు చదువుతున్న
తుంది మధ్య మధ్యలో వాయిసు మళ్ళా తర్వాత ఎంటనే మంచిగా ఎట్ల వస్తుంది
కంటిన్యూ చేస్తూ కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ ఉండ కానీ మా సైడ్ చెప్పు బుక్స్ చదువుతున్నావా అప్పటిలాగా బుక్స్ చదువుతున్నావ అప్పట్లాగా
అవును ఆ అలవాటు చాలా వరకు తగ్గించలునే ఈ మధ్య ఇప్పుడు అంతా సోషల్ మీడియా రీల్స్ షార్ట్స్ అయిపోయింది కదా పుస్తకం పట్టుకుంటే ఐదు నిమిషాలకే నిద్రొస్తుంది
నిజమే ఈ రీల్స్ మన అటెన్షన్ స్పెండ్ మొత్తం తగ్గించబడేచ్చాయి ఒకప్పుడు గంటలు గంటల కు పుస్తకాలు నావలలు చదివే టోల్లం కానీ ఇప్పుడు ఒక సోషల్ మీడియా లో ఒకళ్ళ రీల్ చూస్తుంటే ఒక నిమిషం కూడా పూర్తిగా చూడలేకపోతున్నాం
అవును ఇది అసలు చాలా ప్రమాదకరమైన మార్పు కదా అందుకే నేను ఈ మధ్య మొబైల్ స్క్రీన్ టైమ్ లిమిట్ పెట్టుకున్నాను ఒక రెండు మూడు యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నా రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ వాడకూడదని రూల్ పెట్టుకున్నా యాప్స్ వల్ల ఎంతో అది యూస్ అయితుంది నాకు
మంచి పని చేసావు నేను కూడా ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అసలు టైం ఎలా వేస్ట్ అవుతుందో కూడా తెలియట్లేదు అస్సలకే
అవునవును ప్రయత్నించు మొదట్లో కొంచెం కష్టంగా ఉంటది గాని మెల్ల మెల్లగా అలవాటు అయిపోతది మిగిలిన టైమ్ లో ఏదైనా ప్రశాంతంగా ఆలోచించుకోవచ్చు లేదా మన మనకు నచ్చిన పనులు ఏమన్నా ఉంటే కూడా చేసుకోవచ్చు
సరే ఖచ్చితంగా ట్రై చేస్తా అన్నట్టు రాత్రి ఏం తినవు మరి
నేనా ఆ లైట్ ఉప్మా తిన్నానురా భారీగా తింటే నిద్ర పట్టట్లేదు ఈ మధ్య నువ్వేం తిన్నావు మరి
నేను రోటీ పప్పు తిన్నాను రాత్రిపూట నేను కూడా రైస్ తగ్గించేశాను మొత్తం
మంచిదే కదా రాత్రిపూట తేలికపాట ఆహారం తింటేనే మంచిది సరే గానీ ఇవాళ బాగా మాట్లాడుకున్నాం ఇంకేమైనా పనులున్నాయా నీకు లేకపోతే మాట్లాడదామా ఇంక కొంచెం సేపు
ఏం లేదు నీతో మాట్లాడమే పెద్ద పని ఇవాళ మనస్సు చాలా తేలికగా అనిపించింది పాత జ్ఞాపకాలన్ని గుర్తొచ్చాయి
నా కూడా అట్లనే అనిపించింది రా అప్పుడప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుంటూ ఉందాం ఫోన్ పెట్టేయకుండా ట్రిప్ ప్లాన్ మాత్రం మర్చిపోకు సరేనా
సరే తప్పకుండా ఈసారి ఎలా అయినా ప్లాన్ చేద్దాం చాలా రోజులు అవుతుంది కదా అందరిని బ్రతిమలాడైనా సరే ఏదో ఒకళ దగ్గర ఒప్పించేద్దాం ఏమంటావు
సరే ట్రిప్కి వేసుకోవడానికి మరి మంచి మంచి బట్టలు ఉన్నాయా ఈ మధ్య ఏమన్నా షాపింగ్ చేసినావు
లేదరా ఈ ఆఫీస్ పనుల్లో పడి ఎక్కడికి బయటకి పోవట్లేదు ట్రిప్ ఓకే అయితే ఒక రోజు బయటకి వెళ్ళి ట్రిప్కి కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకోవాలి మరి నువ్వు
నేను అంటే నాకు ఉన్నాయి లే చాలా డ్రెస్లు ఉన్నాయి అందులో నుండి తీసుకుంటాను బట్ ఏవైనా ఒకకి రెండు కొంచెం కంఫర్టబుల్ మన ట్రిప్ ప్లేస్ని బట్టి నేను కొనుకోవాలా లేదా చూసుకుంటా
అవునవును ట్రిప్పుని బట్టి కూడా మనం బట్టలు తీసుకెళ్తే ఉమ్ అక్కడ కూడా కొంచం కంఫర్ట్ తోని మంచిగా ఎంజాయ్ చేయచ్చు అలాగే అందరికి ఫోన్ చేయాలి ఒకసారి ఫోన్ చేసి అందరికి ఈ ట్రిప్ కావాల్సిన థింగ్స్ అన్ని ముందే చెప్పుకుంటే అందరు రెడీ చేసుకుంటారు కదా
ఆ ఏం రెడీ చేసుకుంటారో ఏమో వాళ్ళు వస్తారో రారో కూడా డౌటే గాని అలాంటి ఇంకా ట్రిప్కి కాల్సిన రెడీ చేసుకుంటారంటే నాకైతే నమ్మకం కుదరట్లేదు
చూద్దాం ఈసారి కొంచెం గట్టిగా ట్రై చేద్దాం ఆ ఫెయిల్ అవద్దని అందరికి కొంచెం గట్టినే వార్నింగ్ ఇద్దాం ఇక ఇప్పుడు కలిసామంటే మళ్ళీ ఇక ఎన్ని సంవత్సరాలకు కలుస్తామో కదా
ఆ కరెక్ట్ గాని కొంతమంది ఏమో డబ్బులు లేమంటారు అట్లాంటి వాళ్ళని మనం ఏమనగలుగు తం చెప్పు
చూద్దాం సాధ్యమైనంత వరకు ఒక పది మంది గ్రూప్ అయితే మంచిగా సాఫీకి వెళ్ళి రావచ్చు అందరం కలిసి
ఉమ్ ఇంక తినడానికి కూడా మరేమైనా ఇంటికా నుండి చేసుకొని పోదామా లేకపోతే బయట తిండే తిందామా
లేదు లేదు ఫుడ్ అనేది అక్కడ చేసు అక్కడ చేసుకుంటే క్యాంప్ ఏర్పాటు చేసుకొని చాలా బాగుంటది అని నా నా ఐడియా మరి మీకు
అంటే నువ్వు చెప్పినట్టు చేయాలంటే మనం వంటకు కావాల్సిన సామాన్ అయినా తీసుకోపోవాలి కదా
అందుకే అంటున్నా కదా ట్రిప్ ఓకే అయితే ట్రిప్ కావవాల్సిన థింగ్స్ అన్ని అందరం కూర్చొని చర్చించు ప్లాన్ చేసుకోని అన్ని తీసుకెళ్దం
సరే క్యాంపైర్ వేసుకోవడం అంటే నాకు కూడా ఇష్టమే మంచిగా క్యాంఫైర్ పెట్టుకొని పాటలు పెట్టుకొని నచ్చిన వంట చెసుకుందింటే ఆ ఫీలింగే వేరే ఉంటది
అదే అదే సరే మరి మనం ప్లాన్ చేద్దాం అందరికి కాల్ చేస్తాం రాం ఓకే అయినాక మాట్లాడుకుందాం
సరే మరి బాయ్
బయ్